హలో
హాయ్ ఎలా ఉన్నారు
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నాం
ఆ ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు
ఏం జయలేదండి ఈరోజు షాపింగ్ కి వెళ్లి వచ్చి ఫుల్ హెడేక్ అండి నాకైతే
అవునా ఎండాలి కదండీ అందుకు
ఆ అయినా ఎండలనే కాదు నాకు షాపింగే చేయలేనండి నేనైతే తే ఆ బట్టలు చూసి చూసి తల నొప్పొచ్చేస్తది అబ్బా
అవును అదయితే నిజమండి ఆ బట్టలు చూసి చూసి పిచ్చ చేస్తానండి ఏది తీసుకోవాలా ఏంటి అని
ఎట్లు తీసుకుంటారు ఏమో అండి మనకేమోవి సెట్టే అవ్వవు
అవును అదైతే నిజంఅండి ఒకసారి దొరికితే వెంటనే వెళ్ళిన వెంటనే దొరికిపోతాయి
ఆ అబ్బా ఈ రోజు నాకు నేను ఎంత అంత తిరిగాను అండి మధ్యాహ్నం అంతా తిరిగాను ఒక్క డ్రెస్ కూడా నచ్చలేదు నాకి నచ్చినా మన బాడీ సెట్ అవ్వాలి కదా
అవునవును అదైతే నిజమండి మరీ రేపు పొద్దున్న లేెగిచి ఆ ఆఫీస్కి వెళ్ళాలి
హ్మ్ కాలేజీకి వెళ్ళాలి అబ్బ మండే అంట అంటేనే మండీనే ఒక పెద్ద బాధ బాధాకరమైన విషయం అండి
అవును
అబ్బా శాస్ సండే ఎంత హ్యాపీగా ఉంటుందో సాటర్డే ఎంత హ్యాపీగా ఉంటందో మండే అంత సాడ్ మన్
మనమి ఇంట్లో పని చేసుకోవాలి ఆఫీస్కి వెళ్లి పని చేసుకోవాలి మరి ఇంటికి వచ్చి మర ఇంట్లో పని చేయాలి
ఇంట్లో మనుషుల్లు చూడాలి
ఆ ఇంట్లో మనుషులు చూడాలి వాళ్ళ పనులు చూసుకోవాలి
పెట్టాలి వంట చెయ్యాలి ఫస్ట్ ముఖ్యంగా
అవును అదైతే ఫస్ట్ చేసి పెట్టాలండి అవును అదైతే నిజం
హ్మ్
ఇంకేంటండి అయితే మీరేమంటారండి స్త్రీలు పురుషులు అందరూ సమానమే కదా అందరూ పని చేసుకోవాలి అందరూ ఇండిపెండెంట్ గా ఉండ
ఆ నేనైతే నిజమేన నేనైతే అప్పుడప్పుడు ఇంట్లో మగవాళ్ళ కూడా వంటకి ఏమైనా ఇంట్లో కూడా అట్లా హెల్ప్ చేయాలంటా నండిడి అది కూడా కాకుండా అన్నింట్లో ఇద్దరు ఈక్వల్ అనేలాగా ఉండాలి
అవును అదైతే నిజం ఇప్పుడు స్త్రీలు ఇంట్లోనే ఉండాలి పురుషులు మాత్రమే పని చేయాలి మీరి ఇంటి ఇంటి వరకే మీరు అన్నట్టు కొందరుంటారండి
అలా ఉంటారంండి నిజంంటేనే
ఇప్పుడు కూడా కొంతమంది అలానే అంటున్నారండి నాకు చూసి ఇదేంటి ఇంకా మా మారలేదా అని అనిపిస్తుందండి మనం సరే మనము వాళ్ళతో పాటు మనం కూడా ఆఫీస్కు వెళ్తున్నాం పని చేస్తున్నాం మరి ఇంటికి వచ్చి ఇంట్లో పని చూసుకుంటున్నాం అన్ని బ్యాలెన్స్ ంటున్నాం కానీ కొందరు మాత్రము స్త్రీలు ఇంటికే పరిమిత మం ఇంట్లోనే ఉండాలి ఇప్పటిక అండి ఒక పది పర్సెంట్ అలానే ఉన్నారనమాట పక్కింటి వాళ్ళని చూస్తున్నాం కదా మేము
హహ
మవు ఇంటికే పరిమితం అది ఇద ఇంత ఫాస్ట్ జనరేషన్ లో ఇ
అయినా ఇప్పుడు ఎవరు అట్లా అ అట్లా అనుకోవట్లేదు చాలా అంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అమ్మాయిలయినా కూడా చదివించి ఇప్పుడు మంచి యూనివర్సిటీలో చదివించుకొని అబ్బాలు అమ్మాయిలు కూడా జాబ్ చేసేంత వరకు బాగా మంచి మ చూసుకొని అమ్మాయిలు కూడా జాబ్ చెయాలి అనే ఇంటెన్షన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఎయి పర్సెంట్ ఉందండి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎవరో అట్లు ఉన్నది అయినా ఇప్పుడు ఇద్దరు వర్క్ చేయకపోతే అవ్వదండి అసలు
ఇప్పుడున్న ఫాస్ట్ ేన్ ఇప్పుడు ఎ ఇ చేయపో ఎ కష్టంమయిపోతుందండి స్కూల్ గాని స్కూల్ ఫీజులు చూసారు కదా ఎంత ఖర్చుండి అసలు ఏం
నర్సరీకే ఇప్పుడు ప్లేయింగ్ స్కూలే చూడండి అసలు ప్లేయింగ్ స్కూల్ ఏముంటుందండి లక్ష రూపాయలు సెవెంటీ కే అట్లా ఉంటుంది
ఎన్నో స్కూళల్లో ఇలాగే జరుగుతుందండి లక్షల లక్షలు పోస్ట్ చదివిస్తున్నారు పిల్లల్ని అలాంటి పరిస్థితుల్లో కూడా స్త్రీలు ఇంట్లో ఉండాలి ఇంటికే పరిమితం అంటే ఎలా అవుతుందండి
హ చేసుకోవాలండి స్త్రీలు చేయాలి మగవాళ్ళు చెయ్యాలి అందరు
అందరూ చేసుకోవాలి అదైతే ఖచ్చితంగా చెప్పగలమండి
ఆహ అయినా ఇంట్లో వాళ్ళకు కూడా ఏం తోచుతుంది చెప్ప చెప్పండి ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలు స్కూల్ క వెళ్ళిపోతారు ఒకవేళ వాళ్ళ హస్బెండ్ అలా ఆఫీస్
సరే అండి కొందరు సపోర్ట్ చేస్తున్నారు ఇంటి వరకు మిషన్ కుట్టుకోవడము లేదా క్లౌడ్ కిచెన్ అని కొత్తగా వచ్చిందండి ఈ మధ్య మధ్య అందరూ స్త్రీలు ఆల్మోస్ట్ చూసినంత వరకు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ స్త్రీలు ఏం చేస్తున్నారంటే అంటే క్రౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తున్నారండి ఇంట్లోనే ఫుడ్ బిజినెస్ జొమాటో స్విగ్గీలతో టై అప్ై పోవడము మంచిగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నడి ఎందుకు చెయ్యరు స్త్రీ అనుకుంటే ఏ ఏదన్నా చేయగలదు అని వాళ్ళని చూసి నేను నిరూపించు
ఆ ఇప్పుడైతే ఇప్పుడైతే చ చా మంది పికిల్స్ అలా హోమ్ మేడ్ పికిల్స్ అని చెప్పి ఆ హోమ్మేడ్ స్నాక్స్ అని చెప్పి
అవునండి
అట్లాం
అలా చేస్తున్నారు ఇంకొకరంటే కొందరు ఐతే రాపిడో ఆటోలు కూడా తోల్తున్నారు తెలుసా అండి నేను చూసి షాక్ అయిపోయాను అమాట వామ్మో ఇంత ఫాస్ట్గా ఉన్నారా చూసానండి కొందరు అమ్మాయిలు అయితే స్విగ్గీ జొమాటో డెలి ఇవ్వడానికి వెళ్తున్నారండి ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యానంటే నాకు ఎంత గర్వంగా అనిపించిందంటే వాళ్ళని చూసి ఇలానే ఉండాలి కానీ ఒక పది పర్సెంట్
ఆటో తోలి స్విగ్గి చెయాలంటే ఒక అమ్మాయికి అవుతుందా అండి అసలు
అమ్మాయి ఏం చెక్క హెల్మెట్ పెట్టుకని అండి వెనకాల బ్యాగ్ పెట్టుకొని టైం చూసుకు చకుంటూ రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్తుందండి నేను ఆ అమ్మాయినే సిగ్నల్ పడినప్పుడే ఆ అమ్మాయిని చూస్తా నా ఉండిపోయన్ నండి నేను
ఆ అంతే అండి ఇప్పుడు అబ్బాయిల్ని చూస్తున్నాం కదా అసలప్పా అయినా అమ్మాయి అట్లంతా పెట్టుకొని ఇప్పుడు అబ్బాయి అంటే ఎక్కడికైనా పోయేసి రావచ్చు కానీ అమ్మాయి అట్లంతా తిరిగి డెలివరీ చెయాలంటే అవుతుందా అసలు
అదే కదండి నేను అమ్మాయి ఒక సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడే వరకు నేను అమ్మాయినే చూస్ చూస్తున్నానండి ఇంకెక్కడా చూల్లెదు
హ ఇన్స్పైర్స్ ఇన్స్పైైర్ లాగా మయి
అవును కానీ ఒక పది పర్సెంట్ ఎందుకో నాకు ఇంకా స్త్రీ వెనకబడ్డారు అని కొందరిని ఊర్లో
అవునండి ఆ అదైతేనే అవునండి నిజంగా ఇప్పుడు కొందరు అంటే చదివిచ్చి వాళ్ళు బయట మంచి మాట్లు లిపి నిజంగా చాలా మంది ఇంకా పపం అలా ఊర్లలోనే ఉండి అలా అంతా ఉన్నారు అట్లాంటి వాళ్ళనంతా ఇంటికి త్వరగా మ్యారేజ్ చేసే చేసేసి ఆ త్వరగా మ్యారేజ్ చేసేసి
ఆ నాకు అనిపిస్తుందండి ప్రతి రోజు ఒకసారయినా తలుచుకుంటా ఇంకా ఈ పది పర్సెంట్ అమ్మాయిలు ఎలా ఎ ఎలా వచ్చి మేము పురుషులతో సమానం అని చెప్పి ఏం ఎప్పుడు వర్క్ చేస్తారా అని నాకి ఎంతో ఆసక్ తిగా ఉ ఉందండి వాళ్ళని ఇక్క
ఆ కానీ అప్పుటితో బో చూకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ అండి
సరే అండి అది పక్కన పెట్టండి ఇప్పుడు వాళ్ళ ఖర్చులే చూద్దామండి పాల ప్యాకెట్ కావాలన్నా ఒక పది రూపాయలు గాని ఇరవై రూపాయలు గాని వాళ్ళని అడగాల్సిందే
వాళ్ళని అడగాలి ఆ ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు అట్నే ఆలోచిస్తారండి ఏమని ఎందుకు వాళ్లని అడగ చిన్న వాటికి పది ఇరవై అని చెప్ మన కి మనంది మనమే సంపాదించుకుందాము అని చెప్పి
అదే అండి అది అమ్ అందరు అమ్మాయిలకి అర్థం కావాలి వాళ్ళకే వాళ్లు ముందుక వచ్చి పని చే చేయాలి అదే నాకుందండి నేను ఎవరైనా చూస్తే అమ్మాయిని ఇంట్లో ఉండటం నాకు అదే అనిపిస్తుందండి వాళ్ళకి ఎందుకు అర్థం కాట్లేదు ఇంకా ఎందుకు పురుషుల మీద పడి ఇంకా బతుకుతున్నారు వాళ్ళకి తెలియట్లేదా ఏంటి ఫాస్ట్ జనరేషన్ లో ఎలా ఉండాలి
అంటే కొందరు మంచిగా ఉండి చేయి ఇచ్చన్ వాళ్ళు కూడా ఉంటారు
అవునండి
ఆ అే కొందరు అండర్స్టాండింగ్ బట్టి ఉంటారు కొందరు అట్లా వీళ్ళు ఎందుకు లే చేయడం అని అంటారు కొందరికి అంత ఆ అవసరం ఉండదు చాలా ఉన్నాయిలేండి పాపం ము కొందరికి పాపం కొందర్కతే కొందరికి అన్ని ఉండి అన్ని చేసినా కూడా కొన్ని కొన్ని సౌకర్యాలు ఉండవు పాపం
అదే అది కరెక్టే అండి ఇప్పుడు చూడండి ఎవరినైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక అమ్మాయి సంపాదిస్తుందంటే ఆ అమ్మాయి ఎప్పుడైనా వెళ్ళి ఆమెకు నచ్చిన తెచ్చుకోవచ్చు వాళ్ళ పిల్లలకి ఏమైనా అవసరం పడిందంటే వెంటనే పరుగు పరుగున వెళ్ళి తెచ్చే చూసుకోవచ్చు ఇలా ఉంటుందండి పరిస్థితి అనేది హ ఇంకేంటండి అయితే విశేషాలు
ఉమ్ ఏమైనా తిన్నార ఇ రోజు ఫ్రూట్స్ అలా ఏమైనా ఏమైనా షేక్స్ తాగారా నేను ఈ రోజు మస్క్ మిలన్ షేక్ తగా అండి తౌటు కులు బల్లేె ఉంది అసలు
అవునా అండి నేను ఈరోజు ఆదివారం కదండి అలాగా
ఆ ఏమైనా ఐస్ క్యూబ్స్ అంతా వేసి అట్లా కూలుగా అట్ల అంతా తాగకూడదండి
అది పల్ప్ తీసేసి చేసి అలా ఇస్త అతేనే అండి ఐస్ యాడ్ చేయడం ఇంకొకటి షుగర్ యాడ్ చేయడం అవన్నీ వ
అవన్నీ చెయ్యకూడదు కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చ అండి
అండి మిల్క్ యాడ్ చేసుకోవచ్చు అ ఇంకేంటయితే సమాచారం
ఏం లేదండి చెప్పాలి మీరు ఇంకా ఏమైనా
ఇంకేముంటుందండి భోజనం అయిపోయింది ఆదివారం కూడా ముగిసిపో పోయింది ఇంకా రేపు మరీ ఆఫీస్కి వెళ్ళడం మరీ ఇంటికి రావడం
ఈ మధ్య అయితే ఎంత ఫాస్ట్గా ముగిసిపోతుందండి అసలు కాలం
అవును అవును అవునండి ఈ నెల మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోతుందన్నమాట అవున అవును అదైతే నిజం అండి
హాస్టల్
అవునండి సరే అండి అయితే మీ సమాచారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు బాయ్ అండి
సరే అండి ధన్యవాదాల అండి